హలో
ఏం చేస్తనావ్
సక
రోడ్ సైడ్ ఫుడ్ తినకూడదు కదా
ఏం చేస్తున్నావ్
ఏం చేయ్యట్లేదు
అ
అల్ల
హెచ్ ఆర్ కి ఇంక నెంబర్ తెల్దే
ఎంత మీ ఏమ్ తింటలేదు గాని స అంటే అమ్మ పాయసం జేత్తే తింట్నాను అమ్మ పాయసం జేత్తే తిట్నాను ఏ పాయసం ఎన్ని పాయసం జేత్తరా దేవుడి పాయసమ కాదు నార్మల్దే
పాయసం అంటే ఎలా జేత్తారు.
పాల్తో పాలతో
నీళ్ళుతో చెయ్యర
నీళ్ళుతో అయితే పాయసం అవ్వదు అది పాయసం అనేది పాలుతో చేస్తారు.
అవునా
మ్మ్ కవర్ తో అందులో వేయ్
మ్ ఇందులో ఐదొందలు మాయి
బాన్నావ
బాన్నావ
మ్ హలో
పోయె
తినేసావ మిరపకాయ్ బజ్జి
ఆ ని ఆ చెప్పు ఈసారి
ఏంటి ఈవినింగ్ స్నాక్సా మిరపకాయ్ బజ్జీ ఇంట్లో చేసినయా బయటయా
బయటిఏ
ఆహా
బయిటా
బా తింటావ రోడ్ సైడ్ ఫుడ్ నువ్వు
తింట
ఆహా
నువ్వు తినవా
ఆహా నేను అంతేమ్ తిన్ను
తింటవా తినవ
ఒక్కోసారి తింటాను
ఎదో ఒకటి
హ్మ్
మేము ఒకసారే తింటాం
మ్మ్ హు
ఉమ్ ఈ రోజు ఎలా అయింది
బానే అయింది మీకేలాగయింది
బానే జరిగింద్
బానే అంటే
పర్లేదని రోజలా జరుగుద్దా అలాగే రోటీన్
అదే ఎలా జరుగుతుంది
రోజు ఎలా ఉంది లేవ్వడం వర్క్ యెల్లడం అలా
ఓహో ఇంకా వచ్చి పూజే
అ చొప్పాలి మీకెలా జరిగింది ఈ రోజు
బానే జరిగింది బానే జరిగింది ఫా ప
ఉ హు ఇంట్లోళ్ళు అందరు బాగున్నారా
మీ ఆ బాగానే ఉన్నారు మీ ఇంట్లో బావున్నారా.
ఊ బాగున్నారు
ఎమ్ చేస్తున్నారు
ఉ హు చొప్పాల్ నువ్వే
ఈ రోజు ఎక్కడికి యాడికి యెల్లరేంటి
ఈ రోజా చిన్న పని మీద వేరే ఊరెల్లా
ఆహ
ఉ
ఇంకా అంతనా ఎంతో ఊరేల్లారా
ఆ
ఆ హు
ఆ
ఇంకేటి
ఇంకానా ఇంకా బా
హలో
ఉమ్ హ మీ ఊర్లో పొలాలు గట్ట ఉంటాయా మీ ఊర్లో పొలాలు అలా ఉంటాయా చ్ ఉహు మీకుందా పొలం లాంటిది ఆ ఉంది
అవును
ఇట్ తీస్
మరి మీకు లేదా
ఎన్ని ఎకరాలు ఉంది
నాలుగు పోర్ ఎకాస్
మాది ఐదు ఉంది అయితే నాకే ఎకర ఉన్నాయ్ అలాగైతే లేదో
ఏంటి
సల్ సార్ ఎవరికి చెెంట నాలుగు మూడ చేస్తనాను
మీకు ఐద ఎకరాలు ఉన్నాయా
అ
ఎవరో మీరు సంపాదించిందా మీ తాతయ్య సంపాదించిందా
ఉమ్
మీరు చూసుకుంటారే పొలాన్ని ఆ చూసుకోరా
చూతాము చోడం అంతే అది
అర్ధం కాలేదు నాకు ఒకసారి మళ్ళీ చెప్పు
అ
ఏంటి ఆర్ వినిపించలేదు
మంచిది అన్నిసార్లు చెప్పమ్ ఓసారి చెప్తం
మ్ సరే
మీర్ వత్తారండి పోలాలో
నేన్ చూడను మాకు తమ్ముడు ఉంటాడు ఆ తమ్ముడు చూస్త కుంటడు
ఆహా అయ మంచోడే ఓ
మంచోడేం కాదు డబ్బులు తీసుకుంటాడు తీసుకొని
ఆహో
చి
ఇప్పుడు అన్నావ్
అవును అది
మారి డబ్బేన్ ఎందుకు తీసుకుంటాడు.
పని చేసిన మీతోనె
అదేటి
అదంతే
అహ
మ్ కార్యప్ నీకు బాగ యూజ్ అవుతుందా
అవుతుంది అవుతుంది
ఉహు
ఆ యూజ్ అవుతుంది
మీప్ కోసం ఈ ఆప్ ఎట్ల తెలుసు
ఏంటి
ఆప్ ఎలా తెలుసు
ఇట్ల తెల్స్
అంటే మీకు ఎవరన్నా చెప్పార అప్ గురించి గట్టా
ఆ ఒకల్ చెప్తే తెలిసింది అంటే యాప్ గురించి జస్టిన్ పౌండెష్ లిస్టులో పెడితే తెలిసింది
ఆహా జస్ట్ం భువనేశ్యవర్ గ్రూప్ మీకేడ తెలిసింది
జస్టిన్ ఫౌండేషన్ నా అది మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు. హ్మ్
మాకు అలాగే జేసింది మాకు అలాగే తెలిసింది.
మీరు సాయంత్రం ఫుడ్ తింటారా? లేపోతే ఏమన్నా జోండల్ లాంటివి తింటారా?
జొన్నలు జొన్
చపాతియే అన్నంతిన్రా?
ఏన్న డైటింగ్ ఎత్తునను
డైటింగా అంటే మీరు బాగా ఉంటారా? ఆ ఆహా!
ఉమ్
మార్నింగ్ అయినా ఫుడ్ తింటారా లేపోతే ఆఫ్టర్నోన్
పొద్దున్న టిఫిన్ తింటాం. మధ్యాహ్నం ఫుడ్ తింటాం. నైట్ చపాతి తింటాం. పళ్లు తోముకుంటాం. ఏమ్ తింటారు నైట్ చపాతీ చికనా ఫిషా
ఎంత ఆ
మేమ్ చపాతి తింటాం ఎక్కువ
ఓహో మీరే చేసుకుంటరు చపాతి
ఆ అవును.
మీ ఇంట్లో అందరు తింటారా మీరు ఒకలేనా?
అందురూను ఉమ్ నాకు ఏది ఉంటే అది ఏది నచ్చదు మ
ఉమ్ అదిడ్డ అంద్రు చపాతి తింటరా మరి పుడ్ తినరా?
తినమ్
ఉహుం ఈ రోజు నైటు కూడా చపాతీయనేమో?
అవునా ఇంకా ఎడ్డీ?
ఈ రోజు ఏంటి మరి స్పెషల్?
పల్లువే
ఏ
ఎంటి?
మీకులు ఉంటాయి ఏమన్నా ఉంటాయి.
తినాలి తినాలి ఉంటానైతే బాయ్ హవ్ ఎ నైస్ డే
ఓకే
ఆ